హలో నమస్తే మేడం జీ
ఏం చేస్తానరు
నేనా ఖాళీ వచ్చేప్పుప్పుడే ఆఫీస్ లోంచి బయటకు వచ్చా ఆ సమీర ఏమనిందంటే వేర అన్న దాకళ్లేసి వద్దాము బట్టలు ఉన్నా ఇచ్చేసి వద్దాము అనిండి
ఉ
సో గోయింగ్ వెయిటింగ్ ఫర్స్ తన కోసం వెయిట్ చేస్తున్నా వస్తే వెళ్తా
ఆహా
తిల్లా ఇంకా అప్పుడే పెతారా
ఉ టైమ్ అంతా ఏడు ఏడు నార
బట్టుంటారమో మేబి
ఏమి ఏ నిద్రల నిద్రల ఏడుస్తూంది
ఎవరా ఎప్పుడు
ఇప్పుడే నీతో మాట్లాడలే ఇందాక
నా మాట్లాడింది
నీ ముందుకు అచ్చిదా
ఏడుస్తా మాట్లాడి నా తన
ఆహా ఏమో ఇప్పుడు ఆడిస్తుంది నేను ఇక్కడే ఉమ్ ఏమో నానీ అడిగితే చెప్పట్లా
ఓ ఇందాక బానే మాట్లాడిందే
సరేగాని ఏం సంగతలు ఆ అ పిల్ల ఏందో దిగులేస్తున్నానింది అంత సాగది వాకు అక్కడ సాగాది వాకు అట్ట మాట్లాడుకూడదు
ఓకే ఓకే ఇంకేం సంగ్ ఓకే
ఉ
ఎందుకు ఆడు ఎందుకు ఏడస్తుంది సమీర పైకిళ్ళుందియి తీసుకోరాడానికి పీజీ కడికి కెళ్ళ ఉన్నా నేడే ఉన్న పోల అంత దూరం వయి
చాలా దూరమా మీకు ఆ మీకు అక్కడికి
ఎక్కడికి ఆఫీస్గా ఆ మెట్రో ఆ దగ్గరా
కేనాకా
మెట్రో దాకా మెట్రో బ్యాక్ సైడ్ ఎ
ఆహా
పోట్టక్తుంది ఇగా ఆడ
ఆ
ఉ
మెట్రో సైడ్ నడిచి ఎల్తారా ఇంకా తిన్లే ఇప్పుడే స్నానం చేసొచ్చా నేను
గుడ్ గర్ల్ పొద్దున సాయంత్రం రెండు పూటలు చేస్తావుగా
ఆ ఆ
గుడ్ గర్ల్ అంతే
ఆ పొద్దున్న చేసా ఇప్పుడు చేసా ఇప్పుడే
రోజు ఉదయాన ఒకటే చేస్తా
హూ
ఎత్తుకు పోదాం దా చెప్పు చెప్పు
ఇంకా ఏంటీ విశేషాలు
నువ్వే చెప్పాలి ఎలా జరుగుతుంది ట్రైనింగు ఏం ఒక అది కూడా చెప్పట్లా రోజు నువ్వే నేర్చుకున్నావు కాని ఒక ఫ్రెండ్ ఉందే ఫ్రెండ్కు కూడా నేర్పద్దమే అని ఏమన్నా ఉందా లేదు ఆ నేర్పి ఏదో డేటా బేస్ ది సం ఏదో డేటా బేస్ ని సంథింగ్ రాలేదంటా సర్ ని జాబ్ యమునా చెప్పింది సారి నిక్ చెప్పలేదంతా
ఆహా అది ఒళ్ళే ఇప్పుడు చేస్తున్నారు ఒళ్ళే ఇప్పుడు చేస్తున్నారు లే నేను బయట ఉన్నా
ఆ ఆ అదే ఆ పిల్ల సర్ణీతో వచ్చాను బుద్ధి తక్కువ అయ్యొచ్చాను నేను ఆ పిల్ల ఆ పిల్ల ఫ్రెండ్ తో చేరి అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్ ఆ పిల్ల బాధ పడుతుంది. నీకెందుకు ఆ పిల్ల తో ఏం పన, ఆ ఇందాక చెప్పింది.
ఇందాక చెప్
నీకు ఆ పిల్ల తో ఏం పని, ఏం హేమ్లతో ఉంది కదా, ఆ పిల్ల నిన్ను కుండగానే నేను నీకు ఫోన్ గుడ చేయట్లేదు. మీరు ఇద్దరు కొట్టుకుంట సంతోషంగా ఉండండి, ఆ పిల్ల తో ఏం పని నీకు అని చెప్పా.
అ బిల్ల ఊరుకనే ఏడుస్తుంది, నేనేమో ఆ పిల్ల ఏమన్న పట్టించుకోవట్లే నేను అసల ఆ పిల్లని తిట్టినా పట్టించుకోను, ఏం చేసినా పట్టించుకోను.
ఆ పిల్ల కొంచెం అబ్బాయ్ల్తో ఎక్ మాట్లాడుతుండు, ఆ పిల్ల ఒక సిచ్యువేషన్ లో నుంచి బయటకు వచ్ చింది నీకు చెప్పిందా లేదో నా తెలియదు, ఆ పిల్ల చెప్పొద్దని మాట ఇచ్చింది, అనగా నేను చెప్పట్లా ఓకేనా, ఆ పిల్ల ఒక ఫి సిచువేషన్ లో నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు, సో బీ ఆ పిల్ల కొంచం బాధలో ఉందనమాట. కొంచం అబ్బాయిలతో ఎక్కువ మాట్ మాట్లాడుతుంది, లేకపోతే అలాగే ఏడుస్తా డిప్రెషన్ లోకి పోద్ది.
ఉమ్ నేనేంల బయటికె బయటికి బిల్ బయటికి గుడ ఎళ్ళాను రా అని చెప్పిన గాని ఆ వస్తది ఒకసారి
ఏమంటదంట ఆ పిల్ల బయటికి ఈ సారిని వాళ్ పించేది నాకు గుడా నేను బోలేదు.
ఉమ్
ఎందుకంటే వాళ్ళు రోజు పోతారు వాళ్ళ దగ్గర డబ్ బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు, ప్రతి రోజు ఆ పిల్ చద పెట్టించుకుంటే నువ్వు నా నింది
ఉమ్
ఇంత పెట్టాను అంత పెట్టాను, నువ్ నాకు నేను అని చెప్పి, మళ్ళీ నన్ను అంటదా ఆ పిల్ల నేను బాను అని చెప్ మా ఇంట్లో మా ఇంట్లో సిచ్యువేషన్ బాలేదు ఇల్లు కట్టుకుంటున్నాము, సో మేము డబ్బులు యాడ నుంచ్ రావాలి ఊరికే ఇంట్లో అడగలేనుగా
ఉమ్ ఏ అవన్నీ ఏమో గని, నేను పిలిస్తే వస్తదిలే నాతో పాటు వస్తది. కాపోతే ఆ పల్ల కొని ఇస్తే ఆ పల్ల నేనేమి ఎక్కువ కొనను కదా. ఒక్ ఒకవేళ ఏదన్న తినాలనిపిస్తే ఒకల్ కొంటము, ఇద్దరం షేర్ చేసుకొని వస్తాం అంతే.
ఆ
ఉమ్
ఇకేంటి వచ్చే నీ పార్ట్ టైమ్ జాబ్ డబ్బులా?
ఏవంటాం ఏవం డబ్బులా
చాస్ నవ్ సారీ
కార్యాద
ఫోన్లు
ఇది ఇది ఆ పిల్ల చేసుకుంటుంది, నేనేం చేయలేదాన్నసల
ఆ నువ్ జైవా ముప్పై మందికి కాల్సా
నేనేం జేయలా.
మీ అమ్మకు ఐదు కాల్సే మీ నాన్నకు ఐదు కాల్ చేయ్ మీ తమ్ముడికి ఐదు కాల్స్ చేయ్ మీ చెల్లికి అదు కాల్ చేయ్ నాకు అయిదు కాల్ చేయ్ సరిపోతాయి కదా ముప్పై
ఎందుకు మీరి ఇప్పుడు ఇప్పుడే చేసింలా అట్లాగే మన మనలో వాళ్ళకే చేసుకోవచ్చు కానీ నేను చేయలేను లే లేదంత ఓపక
నమస్తే
కావాలండి నీకు యాక్సెస్ ఇస్తా నువ్వు చేసుకో
యాక్సెస్ ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసా కదా మళ్ళీ యాక్సెస్ ఏందా
ఆ నీ దాంట్లోకే నీ యాప్ లోకే నా నెంబర్ యాడ్ చేసిస్తా నువ్వు చేయండ్నా
నీకొచ్చేసిందా టాస్కా
హా
టాస్క్ అసైన్ చేశారు నీకా
ఆ సర్లే గాని దాని గురించి ఎందుకులేగాని ఇప్పుడ ఏంది అసలా సంగత
అదే అ పిల్ల బాధపడతాంది అ పిల్ల నమ్ముకి రేను హ వాళ్ళు తీరా చూస్తే ఇలా చేసింది ఆపిల్ల అ వాళ్ళ ఫ్రెండ్ తోనే ఎక్కువ ఉంటుంది నాతోనా పట్టించు కోవట్లేదు
ఊ
అమె ఏంద ఎవరినా లుక్ వేస్తున్నావా సమీరా ఎవరిని ఒక లుక్ ఎస్తున్నావు హ హ ఇద్దరు లవర్స్ హ ఓల్డ్ లవర్స్
అ అయన్నీ మాట్లాడకూడదు రా బాబు ఒక్క నిమిషం ఇంకేమి సంగతులు ఇంకా ఎక్కడ ప్లాన్లు ఏం లేవా
ప్లాన్లు అయితే ఏమి లేదు అసెన్షయల్ క అప్లై చేశాను అది కా క్వాలిఫై అయ్యాను దానికి ఇంటర్వ్యూస్ లాట్ వచ్చి లెవెన్ టెన్ను నైను పెట్టా నైట్ ఏఎం టు నైన్ ఏఎమ్ము
మూడు రోజలు పెట్టుకున్నా
మూడు స్లాట్స్ కదా బుక్ చేయాలి దాంట్లో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు
మూడుస్లాట్లే కానీ వాళ్ళు నాకేం చెయలేదే
మూడు పెడితే ఒకటి బుక్ అవుతది
మూడు పెట్ట నేను కూడా టూ డేస్ పెట్టా నువ్వు త్రీ డేస్ పెట్టావు ఆ నేను టూ డేస్ పెట్టా మూడు స్లాట్ల లొ టైమ్స్ మార్చి పెట్టా ఆ నా నాదిఇంకా మళ్ళి వాళ్ళు ఏమి సెలెక్ట్ చేయాల కా ఏం రాలేదు సెలెక్ట్ చేసినట్టు దాన్ని ఓపెన్ చేస్తే స్లాట్ బుక్ చేసిన వరకే చూపిస్తుంది
ఓహో అదే ఇంకా వదల్లా ఎప్పుడు ఎగ్జామ్ డేట్ హ మూడీ డేట్ లొ ఎప్పుడో వదులుతాడు
ఎగ్జామ్ గాదు గదా డైరెక్ట్ ఇంటర్వ్యూ అంటా
అదే దాని తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ ఉండొచ్చు అంట మేబీ
హ హ ఎగ్జామా
ఎగ్జామ్ కాదు ఫేస్ టు ఫేస్ ఉంటదేమో కంపెనీలో మళ్ళీ అంటున్నారు
ఆ అంటే ఏదైనా ఒకటే ఉంటదంట వర్చువల్ గానీ లేకపోతే ఫేస్ టు ఫేస్ గాని
ఆహా వన్స్ అది క్వాలిఫై అయితే జాబ్ వచ్చేస్తుదా
ఆ జాబ్ వస్తది అంట అది వర్చువల్ లో కాకపోతే ఫేస్ టు ఫేస్ అని అర్థం కావట్లే వాళ్ళు అక్కడ అడిగారు కదా కోరమంగళలో ఎసెంచర్ ఉందని
ఆ ఆ
అందుకని అర్థం కావట్ల
ఓహో మనం బెంగళూరు లో ఉన్నాము కరెంట్ అని చెప్పట్టి కంపెనీ పెట్టాం కాబట్టి ఆడికి రమ్మంటారు అంటావు
ఆ అ
కానీ మనం నైట్ టైమ్స్ పెట్టాం కదా నైట్ టైమ్స్ లో ఉంటందా ఆఫీస్ అప్పుడ
ఏమో మరి
ఆ
నేను కూడా ఈవినింగ్ టైమ్ పెట్టా
నాకు ఎలాగొ ఆఫీస్ ఉంటది కాబట్టి కుదరదని ఈవినింగ్ టైం లో పెట్ట ఎయిట్ టు నైన్ పెట్టా
ఊ నేను సిక్స్ సెవెన్ అనుకుంటా బట్ సిక్స్ సెవెన్ లేకపోతే అంటె సిక్స్ సెవన్ పెట్టా
ఆహా
డేట్స్ టైం వచ్చి మధ్యాహ్నం నుంచి పెట్టా త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అట్ పెట్ట
ఆహా
ఆ
ఇదమి ఏం స్పెషల్సు ఏం స్పెషల్స్ మీ పీజీలో
ఏమో ఈ రోజు ఏమో తెలీదు ఉహు ఆఫ్టర్నూన్ ఆ మార్నింగ్ వచ్
ఆ
ఆ ఆఫ్టర్నూన్ వచ్చి కాలీఫ్లవర్
నూడిల్స్ అవి కూడా పెడుతున్నారా మీ పీజీ ల
నూడిల్స్ పెట్టారు ఒకరోజు సండే మార్నింగ్ అనుకుంటా బానే ఉన్నింది తిన్నా నేను
సండే మార్నింగ్ అంటే మాకు ఇంకా సేమియా సేమియా సేమియా అంటడు
ఆహాహ సేమియా అసలు బాగుండదు కదా
అది పొడి పొడిగా బాగానే ఉంటది చక్కెర ఉంటే బాగుంటది ఆ చట్నీ వేస్తాడు ఆ చట్నీలో గోరంగా ఉంటది చక్కర ఇంటే కమ్మగ తినొచ్చు
ఆ అది ఏందో ఈలు మొన ఆ వీళ్ళు ఇప్పుడు చపాతి పెట్టి చపాతి లోకి గుగ్గుల్లా కూర అయితే బాగుంటది నాకు ఎందుకం అది నాకు నచ్చింది
ఏది చపాతి గుగ్గిల్ కూర గుగ్గిలో సారి మాములు గుగ్గిళ్ళు నల్ల గుగ్గిళ్ళు ఇంగొ సారి రెడ్ కలర్ బీన్స్ లా ఉంటాయి వంద రకాలు ఎస్తారూ
ఆ రెడ్ కలర్ బీన్స్ అప్పుడు నేను తిన్న నాకు నచ్చలా అయ్యి నల్లగా ఉన్నింది కూర అమ్మకు చెప్తే తినలేదని ఆమె ఏమంటే తిను అది కూడా బానే ఉంటది ఒకసారి టేస్ట్ చెయ్ అని చెప్ అన్నది
ఊ
నేన్ తిన్లా
ఉ
మొన్న చెప్పిందా యాబై రూపాయల దొరికాయాని
చెప్పింది యాభై రూపాయలు దొరికింది నీకు కూడా ఫోన్ పే యేస్తాది యాభై రూపాయలు అని చెప్పింది కదా
ఆ యాబై రూపాయలు దొరికి
ఆ రోజు నీ ముందే కదా నవ్ నీ ముందే కదా నవ్వుకుంటా చెప్పిందా
హా అందరికి చెప్పేసిందిలే ఆల్మోస్ట్ లేదాపిల్ల ఆడుంది లోపల ఉంది గమ్మగుంది
ఏమంటా ఆ పిల్ల అదే సార్ మీ దగ్గరే ఆసలు పట్టించుకోవట్లేదు అది ఇది అని బాధపడుతుంది ఆ పిల్ల ఆకలితో ఉంటే నేను ఆ పిల్ల తోచి తప్పుచేసాను చేశాను నువ్వ ఎట్ట నందిని తో వచ్చి తప్పు చేశాను అనుకుంటున్నావో ఆ పిల్ల ధరణీ తో వచ్చి తప్పు చేశాను అనుకుంటుంది
ఉ
సో మీ ఇద్దరు వాళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి మీ ఇద్దరు కలిసిపోండి
హు
ఉ
సరే గాని సరే గాని మా నార్మల్ కాల్ చేస్తా ఇది టైం అయిపోయింది సరే అయితే బాయ్
బాయ్ మళ్లీ చేస్తాలే నేను పీజీకెళ్ళి